హలో వినా వర్ వినబడుతుందా
ఆ వినబడుతుంది
ఉమ్ చెప్పండి
ఆ అట్లా మాట్లాడినాక మళ్ళీ ఇవన్నీ గ్రూప్ లో అన్ని కనెక్ట్ కావాల కావచ్చు అన్న అయినాక అనే ఇంకో కొత్త టాస్క్ ఇస్తారు కావచ్చు
ఇప్పటి వరకు లాస్ట్ టని చెప్పిడు గ్రూప్ లో పెట్టేసిడు కదా
అవునాను నేను గ్రూప్ లో రేపు లాస్ట్ అట్న్నాక ఆ ఉన్నాక్క నేను అంతగానం చూలేదు గ్రూప్ని
అదే రేపుటి వరకు లాస్ట్ ఎన్నున్నేప్పటి వరకు కంప్లీట్ చేసుకోండి అని నిన్న పెట్టేసిన్న అన్నట్టు మెసేజ్
ఆహా
కంప్లీట్ చేసేస్తే ఇక రేపటి నుండి మనీ మనకు అకౌంట్లోకి యాడ్ అయిన తర్వాతక కొత్త టాస్క్
ఇిస్తడుగా వచ్చు మళ
మరి అప్పుడే అప్పుడు కూడా మా ఆ కాల్స్ అవి పొడుపు కథల ఇట్ వచ్చినాయి కదా అద అపో అ ఎమ్మటే ఫోన్ కాల్స్ మాట్లాడు చేయడం అని అన్నాడు ఎ మట ఫోన్ కల్స్ వ అ అన్నారు కానీక మళ్ళ నెక్స్ట్ మంత్ రానే రాలేదు రాక సంవత్సరం అయింది మళ్ళ ఇప్పుడు
ఆహా ఎందుకంటే అది మా దగ్గర ఒకటి ఒక అబ్బాయి ఏం చేసిందంటే ఒక్కతే అక్కండి మీరు ఆ అబ్బాయి ఎన్ని ఆయన వాయిస్ తోనే పదకొండు అక్కన్లు తీసుకొని ఆయన మాట్లాడింది అనమాట
అమ్మో పాదకుం
ఆ పదకొండు అకౌంట్లు తీసుకొని మాట్లాడేసరికి ఇప్పుడు మాట్లాడతంటే వాయిస్ స ఏము ఉంటాది కదా.
అవును.
అది గుర్తింఛీ టాస్కుని ఆఫ్ చేసిళ్ళ అన్నమాట.
అవునా.
వొచ్చ మనకు వర్క్ ఆ పిలగాడు చేయబట్టి టాస్కులు అసలు మనకి ఇయ్యానన్నాడు. ఒడిశాలో నడిచింది మొన్నటి దాంక. ఖైదీ.
ఆహా అంటే మంత్లీ మంత్లీ వొచ్చింద అన్నట.
అ మంత్లీ మంత్లీ అంటే మనకు మంత్లీ మంత్లీ వొచ్చేది అన్నమ. మనం చేసుకున్న ఓ డైలీ చేసు. పొచన్ మరదల్ని. ఈ అబ్బాయి మొత్తం ఇట్లా చేసేసరి. ఇ ఏమేందంటే మీ ఊరికి టాపిక్స్ ఇవ్వను ఏమి ఇవ్వను మీ ఊర్లో ఇట్లా తయారతున్నారు. ఇదనీ ఇప్పుడు మనకూ. చౌకన్స్ ఇచ్చే అబ్బాయి అన్న. అంతే గద. ఆ అబ్బాయినీ కొంచెం క్లాస్ ఇచ్చింది అన్నమాట అట్లా చే. సరే ఎట్లా చేేస్తారా అని నీకు తెలియదా నువ్ చూసుకోవా అది ఇదని తిట్టేసింది అన్నమాట ఆ సారు ఈయన తిట్టింది ఈ అబ్బాయిని తి. చేసిండు అన్నమాట.
ఆహా.
ఈ అబ్బాయి తిడితే ఎమ్ చేసిండు అయన మేమ్ మళ్ళా నార్మల్ గా మేనేజర్ సార్ అని ఉంటాడు పైన మనకి ఇప్పుడు కాల్స్ మాట్లాడతానికి పైన మేనేజర్ సార్ ఉంటాడు.
ఆ ఓకే.
ఆ ఆ సార్ కు వేరే ఆమె నేను కలిసి ఫోన్ చేస్తే అసలు మీ ఊరికి మేముయ్యొద్. ఏందమ్మా ఎందుకీయాలమ్మ మీ ఊరికి మీ ఊరు ఏమ్ చేసింది ఇస్తే అట్లా మాట్లాడతారా ఏదో మీరు కాలిగా ఉంటున్నారు కదా అని మేమ్ కాల్ చేస్తే అట్లా ఇట్లా ఎట్నో గట్ట డబ్బులు చంపచ్చుకున్న ప్లాంట్ లో మ మీరు ఉండాలాగాని మీరు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అదిదని ఫుల్ తీ. కిన్నా సారయ్య. తిడితే అచ్చే. ఆయన అంటే అట్లా జెసిండు కదా సారు ఆయన తెలిసో తెలువక చేసిండు ఆయన తప్ప అంటున్నారు కదా. మళ్ళీ వోచ్చారా మీరు. తినన్నన్న మ. త అటంటే ఈటె మమ్. మమ్మి కియ మ్మా. అసలు మీకు రాదు మీ బో మహాబాద్ జిల్లా వారి. ఇయ్యం మేము అది ఇది అని అన్నాడు అనమాట అన్నంక సార్ మ. గట్ల ఎట్లా ఉంటదీ కొంచమూ కాలిగా ఉంటున్నాము కొంచము అర్ధం చేసుకొని ఇయ్యారండి సారూ అది ఇదీ అని మేమున్నా కూడా అసలే ఇయ్యాన్నంటే ఇయ్యాన్నానాడు.
ఇయనంటే వేరే ఆమె తోని మాట్లాడితే తను అన్నది కదా ఇంకో అ మేనజర్ సార్ ఇంకో నెంబర్ సూపర్వైజర్ ఇచ్చింది అన్నమాట.
ఆ.
ఆయన చేసి ఆయన మాట్లాడినా కూడా ఆయన కూడా ఇయ్యనుంటే ఇయ్యను అన్నాడు ఇగ ఇయ్యాకుంటాములే అనేసి సైలెంట్ డుకున్నాక మళ్ళా వన్ ఇయర్ తర్వాత మొన్న మొన్న ర రిక్వెస్ట్ చేసి మేనేజర్ కి ఇట్లా ఫోన్ చేస్తే మళ్ళీ ఇస్తానున్నాడు అనమాట ఆయన